హలో
హలో హాయ్
బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
హా బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే ప్రేపరేషన్ అయిపోయింది
దేనికి
ఆ మేము ఆర్డర్లు తీసుకుంటాం ఆర్డర్స్
ఆర్డర్సా
ఆ అంటే ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తాం అన్నమాట ఇట్లా ఫంక్షన్స్ కి లైక్ మ్యారేజెస్
ఆహా బిజినెస్ ఆ అండి
ఇగా అట్లాందే ఇంట్లో చిన్న చిన్నగా ఖాళీగా ఉండి ఏం చేద్దామని
అరే వా చాలా మంచి ఐడియా వచ్చింది ఎట్లా మీరు అంటే కొంచెం చిన్న చి చిన్న ఆర్డర్సా ఇట్లా పెద్దయి వస్తాయా
ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసాను అందరు బాగుందని అనుకుంటున్నారు ఫైవ్ రేటింగ్ ఇస్తున్నారు
అవునా వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారా
ఆ చేసాను కొంచెం కొంచెం
కొంచెం కొంచెం ఉండదు లే వెబ్సైట్ చేస్తేనే అందరు
బట్ మా వాళ్లు చేశారు నేనేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను వా వా ఆ డిటెల్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారు మావాళ్ళు చూ
ఓహో ఓకే ఓకే అదే మరి కొంచెం కొంచం అంటే కొం కొంచెం కొంచెం కూడా వెబ్సైట్ క్రియేట్ చేస్తార అట్లా అని
చాలు
ఆహా ఏమేం ఐటమ్స్ ఫ్రీ ప్రిపేర్ చేస్తారు మరి
ఇగ అంటే వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి ఏదైనా పులిహోర కానీ బిర్యానీస్ కానీ స్వీట్స్
ఆహ అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ ఉందను కోండి ఏమేం కావాలో ఆ ఐటెమ్స్ అన్ని
ఆ వాళ్ళు లిస్ట్ రాసిస్తే ఏం ఐటమ్స్ కావాలంటే దాన్ని బట్టి రేట్ ఉంటాది అవి చేసిస్తా తో
సో ప్రైస్ తీసుకుంటారు మరి
దాని క్వాంటిటీ బట్టి ఉంటాది వాళ్ళు ఎంత అంటే అంత ఉంటాది
అవునా ఇప్పుడు వరకు ఫైవ్ కేజెస్ అట్లా అడిగిర్రా ఫైవ్ కేజెస్ కావాలి అట్లా ఏమైనా అడిగిర్రా
ఆ అడుగుతారు ఒకొక్కరు
అవునవును నేను ఏం లేదండి ఏ ఖాళీగానే ఉంటా
అవునా ఏమన్నా పని చేసుకోవచ్చు కదా ఖాళీ గా ఉండే బదులు
అవునండి చేసుకోవాలి ఎమ్టీ మైండ్ డెవిల్ వర్క్ షాప్ అవుతుంది
ఆ
ఎమ్టీ మైండ్ డెవిల్ వర్క్ షాప్ అయితుంది నాకు రోజు
అంటే
ఖాళీగా ఉంటే మెదల్లో వచ్చి దయ్యాలు కూర్చుంటాయి కదా
అవునా ఎప్పటి నుంచి కూర్చుంటున్నాయి నాకు తెలిదే ఈ విషయం చాలా వింతగా ఉంది
ఇది ఇంగ్లీష్ లో సామేత అండి ఖాళీగా కూర్చోవ ఉండద్దు అని అర్థం దానికి
అవునా ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ లాగన
మ్మ్ అది కూడా ఒక సామెత
ఓకే తిన్నరా మరి
ఆ తిన్నాం మీరు
ఆ ఇంత ముందే తిన్నాము అసలు వర్క్ స్ట్రెస్ వల్ల అసలు టైం తెలుస్తలేదు అసలు
అవునా ఈరోజు ఏమైనా వచ్చాయా మరి ఆర్డర్స్
హా ఒకటి వచ్చింది
ఉమ్ ఏంటి ఏం పార్టీ అంట
పార్టీ కాదు వాళ్ళకు పులిహోర కావాలంట
అ
వాళ్ళకి పులిహోర అంటే ఇష్టం అంట ఓన్లీ ఒక పులిహోర పెట్టారు అది ఇప్పుడు
అవునా ఎట్లా చింతపండేస్తారా నిమ్మపండేస్తారా
నిమ్మకాయ వేయచ్చు చింతపండు వేయచ్చు వాళ్లు ఇగ టేస్ట్ బట్టి వాళ్ళు చెప్తారు కదా అడుగుతాము
అ
మీకు ఎలాంటిది కావాలి అని
అవునా ఎలాంట అంటే వన్ అవర్ లో చేస్తారా మీరు
వన్ అవర్ లో అంటే కాదు చెయొచ్చు బట్ మోర్నింగ్ ఆ ఆ లేద మార్నింగ్ చెప్పిన ఈ ఈవినింగ్ వరకు అయి పోతుది లేకుంటే ఫస్ ఒక ఒక రోజు ముందే చెప్పాలి
ఓహో ఆ మరి ఎట్లా డెలివరీ
డెలివరీ వెళ్లొచ్చి తీసుకోపోతారు ఇంకా పెద్దగా స్టార్ట్ చేయలేదు అంటే
ఆ మీ షోప్ లోకి
అవునవును ఇట్లా డోర్ డెలివరీ లేదు ఇంకా
డోర్ డెలివరీ చేసిర్రు అనుకోండి ఇంకా మీకు బిజినెస్ డెవలప్ అయితాది
అవును అదే ట్రై చెయాలి కదా మాకు వర్కర్స్ దొరకాలి కదా ఇంకా ఫుడ్ ఆర్డర్ పెడితే టక్కన అయిపోడా ఇది ఎట్లా జొమాటో అలాంటి కావాలి కదా
అవును వస్తున్నాయా మరి ఆర్డర్స్
ఆ వస్తున్నాయి మెల్లిమెల్లిగా చిన్న చిన్నవి తీసుకుంటున్నాం ఫస్ట్ ఇవాళ టేస్ట్ అవన్నీ నచ్చాలి కదా క్వాలిటీ పరంగా కానీ అవన్నీ అ ఇప్పుడు రేట్స్ అన్ని అన్ని రేట్లు పెరిగిపోయినాయి అసలు అవన్ని కొనాలంటే చాలా కాస్ట్ అవుతది కదా
అవునండి మీరు ఇప్పుడు మంచి క్వాలిటీ ఇచ్చి తక్కువ ప్రైసెస్ పెట్టిర్రనుకోండి అనుకోండి చాలా మంది మీ వైపే వస్తారు
ఫస్ట్ ఫస్ట్ అలా చేయాలనుకుంటున్నము అదే మంచి బెస్ట్ క్వాలిటీ ఇయాలనే ట్రై చేస్తా మేమైతే ఎక్కువ శాతం మన ఫుడ్డు కల్తీ ఉండొద్దు కదా మనం తినేదే ఆహారం ఆహారంని క చేస్త ఎట్లా ఉంటంది కొందరు కావాల్సిన డబ్బు డబ్బు మోహంలో పడి వాళ్ళు చేస్తారు కాని కొన్ని కొన్ని ఫొటోస్ లో అట్లా
అవును అది సరైనది కాదు కర్మ అనేది తిరిగి వస్తుది ఏం చేసినా కూడా అది మంచి చేస్తే పుణ్యమే వస్తుది చెడు చేస్తే కర్మ అనేది పక్కా వస్తుది కదా మంచిదే ఇవ్వాలి
అందుకే కదా మనం తినే ఆహారమే మంచి మంచి జీర్ణం అవ్వాలి మన సంతోషంగా ఆశీర్వదించాలి ఇంకా మంచి ఫైవ్ స్థాయికి ఎదిగాలని వాళ్ళు ఆశీర్వదించుతారు మంచిగా
పిల్లల్లో మంచి
ఉ ఆ బెట్టు పెడితే కొన్ని కల్తీ ఉంటున్నాయి అవి ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది అసలు వాసన వస్తుంది అదేం బాగుండదు హలో నాయిస్ వస్తుంది కొంచెం పక్కకు వస్తారా
అయ్యో అవునా
ఆ ఇప్పుడు ఓకే
కొందరు కొందరు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసి వేస్ట్ పోతదని ఈగ దాన్నే వేడి చేస్త ఇస్తారు కొన్ని హోటల్లలో అందుకేనే ఇప్పుడు ఎవరిని చూసినా కూడా యూట్యూబ్ లు ఫోన్లు చేతికి వచ్చేసరికి అందరు యూట్యూబ్ లో చూసి చూసుకొని ఇంట్లో చాలా మంది బిర్యానీ ట్రై చేస్తున్నారు తెలుసా
అవును మీరు చేసారండి ఎప్పుడైనా ట్రై చేస్తారా
లేదండి మా ఇంట్లో మా అక్క మా అమ్మ వాళ్ళు చేస్తరు వాళ్ళు ఉన్నారు నేను కొద్దిగా తిని పెట్టేదాన్ని ఉన్నా
అవునా మీరు ట్రై చేయండి ఫ్యూచర్లో పనికొస్తాది మీకు కూడా
అవును
ఓన్లీ తిని పెట్టడమేనా సహాయం చేయడమేనా ఉన్నదా
సహాయం చేయడం అసలు వంట రూమ్ లోకి వెళ్ళడమే ఉండదు
అవునా మరి ఎప్పుడు నేర్చుకుంటారంటే మీరు ఫీమేల్ కదా మేల్ కాదు కదా ఇప్పుడు ఫీమేల్ కూడా చేస్తున్నారు మేల్ కూడా మేల్ కూడా చేస్తున్నారు దాంట్లో ఏం లేదు బట్ మనం పని నేర్చుకని ఉండాలి మన ఇది వర్క్ రాదు అని అన్న ఉండదు అన్న వస్తాయి అంటే రానట్టు ఉండాలి ఒకవేళ పిల్లలకు ఎగ్జామ్ పరీక్ష పెట్టింది అనుకో దాన్ని సాధించే అలాగా ఉండాలనమాట
ఆహా చేసుడు వచ్చినా కూడా యాక్షన్ చేయాలి రాదు అన్నట్టు మీలాగా
నీలాగనే చేయాలి చేసిన తర్వాత అరే ఇవా ఆయనకి వస్తాయి కదా రాదు రాదు అంట అనుకుంటారు
అప్పుడు ఇగా అందరు చేయమంటారు మరి
అదే ఇంట్లో వాళ్ళ కోసం చేయకుంటే బయట వాళ్ల కోసం చేస్తారా
మరి ఫస్ట్ చెప్పచ్చు కదా నాకు వచ్చు అని
ఎవరు నువ్వే చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తావు కదా హెల్ప్ కూడా చెయ్యి అంటున్నావు వచ్చు కదా నేర్చుకో అంటున్నా నేనేమి అంటున్నా రేట రేటనే ఏం మాట్లాడుతున్నావా నువ్వు
ఓకే నేర్చుకుంటా నేను కానీ నేను చేసింది చిన్న చిన్న ఎగ్ కర్రీ చేయవలసిన అది ఇది అంటారు అంటే చేసినప్పుడు ఏది తక్కువ ఉందో ఏది ఎక్కువ ఉందో చెప్పాలి కదా అప్పుడే మనం నెక్స్ట్ టైం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం కదా మల్ల చెప్పకుండా మల్ల నేను ఏదో ఫీల్ అవుతాని ఏం ఓకే ఓకే అని అంటే ఇగా నాక
నువ్వు గూడా తింటావు కదా హలో నువ్వు కూడా తింటావ కదా న తెలుస్తా కదా టేస్ట్ అనేది మాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది నువ్వు ఫీల్ అయితవు అని చెప్తలేదు గావచ్చు కాకపోతే నువ్వు కూడ తింటావు కదా
రైతే కానీ మనం కష్టపడి చేస్తాం కదా మనది మనకు
నీకు అట్లా పొగడ్తలన్ మిస్ చన్మాట పొగడడం
పొగడడం కాదు ఉన్నది చెప్తే చాలు
ఓకే చెప్పమా చెప్పండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఎవరు దింటున్నారు
ఈరోజు మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేసినా
ఓకే అట్లనే నేర్చుకుంటే ఫ్యూచర్లో పనికొస్తది మ్యారేజ్ అయినా కూడా అత్తవారి ఇంట్లో చేయడానికి
ఎస్ చాలా బాగా చెప్పారు కానీ ఆ ఇప్పుడు చికెన్ లాంటి పెద్ద ఐటెమ్స్ బిర్యానీ ఫెయిల్ అయినాయి అనుకోండి కష్టం కదా ఈ వెజిటబుల్స్ వెజ్ కర్రి అంటే ఏమో అనుకోవచ్చు
మీ పెద్ద పెద్ద ఎందుకు చేస్తన్నవ్ ఒక హాఫ్ కేజీ పావు కేజీ చేసుకుంటే అయిపోతది తీసుకొని మార్నింగ్ ఒక కర్రి చేస్తే ఈవినింగ్ ఒక స్పెషల్ వెరైటీ అని చేసి పెట్టండి సిం పుల్
అవునా మీకు మంచిగా గిరాయికి వస్తుంది కదా మీ రహస్యం ఏంటి అండి అది
నా చేతి రహస్యమే అది నా హ్యాండ్ నా హ్యాండ్ పవర్ అంతే అంటే చేతి వాటం అంటారు కదా అట్లా కొంత చేతిలో టేస్ట్ ఉంటాయి అట్లా
చేతి రుచి అంటారు కదా అదేనా అంటున్నా
ఆ అదే అదే అందరు చేసే వంట సేమే అన్ని ఎసే గద ఐటమ్స్ అన్ని సేమే మరి టెస్ట్ అన్న మీరే ఎస్ సరే దాన్ని చేతి వంట అంటారు
మనసు
ఆ ప్రేమగా మంచిగా చేస్తే మ్ వాళ్ళు మంచిగా తృప్తిగా భోన్ చేసి పడుకోవాలని అనుకుంటారు ఎవరైనా బావుండలనే అనుకుంటారు ఎవ్వరు కర్రీ చే ఎవరు జేసినా బ బావుంటే అందరు మెచ్చుకుంటే ఎంత బావుంటది అనుకునే చేస్తరు కానీ టేస్ట్ అట్లు ఉంటది అంతే ఒక్కోసారి ఫెలయితది ఒకసారి ఫాస్ అయిదది
హ ఫెయిల్ అయినప్పుడు అందరు తినాలి అనుకుని చెయరేమో కోపంతో తోటి మే మో చేస్తారనుకుంటా
ఎవరు
చేసేవాళ్ళు అంటే కర్రీస్ బా లేనప్పుడు వాళ్ళ మూడ్ బావుండదేమో అందుకే కర్రస్ బా కావేమో అంటున్నా
మేబి కావచ్చు
హా అంతే అంటారా అవునా ఆ ఇప్పుడు ఎప్పుడు వస్తది మరి ఆర్డర్
హయి మాక్ ఎలా తెలుస్తది
అక్షిక ఈవినింగ్ తీసుకెళ్తా అన్నారు కదా పులిహోర
తీసుకుంటూ వెళ్తారు
సరే అన్న మరి బాయ్
బాయ్
బాయ్ అండి థ్యాంక్ యూ
ధన్యవాదాలు రెడీగా ఉండండి
ఓకె